నమస్కారం అండి
నమస్కారం అండి
తను
గ్రూఫ్టనా
భోజనం అయినాదా అండి
భోజనం అయిందండి మీ భోజనం అయిందా అండి
ఆ భోజనమలా ఎలా ఉంది అండి అక్కడ వాతావరణము
బాగా ఎండగా ఉంది మీకు
ఆ ఇక్కడ కూడా బాగా ఎండగా ఉన్నాదండి ఈ ఎండ మనకి ఎందుకు ఇట్లా ఈసారి ఇంకా స్టార్ట్ కాకముందే ఎండ బాగా వస్తుంది కాదండి ఎందుకు అట్లా
అవునండి అది కూడా తెలీదు గాని చాలా తీవ్రంగా అయితే కొడుతుంది ఇప్పుడే ఇంకా ముందు ముందు ఇంకెట్లుంటదో మరి ఏప్రిల్ మే ఈ ఎండలు ఎట్లుంటయో వాన కూడా పడతది అన్నట్టు వాతావరణం వాతావరణశాఖ చెప్పింది కానీ ఇట్లాంటి మార్పుల అయితే లేదు ఇక్కడ అయితే
ఎటువంటి మార్పులు రాలేదా అండి ఇంకా
రాలేదు రాలేదు అట్లనే స్టిల్ బాగా ఎండ కొడుతుంది బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది
అ అందరి ఇల్లల్లో కూడా ఆ ఏంటిదంటే ఉక్కపోతకు కూలర్స్ అన్నీ స్టార్ట్ చేసారండి
చేసారండి పాత కూలర్లు అంటే తీసి క్లీనింగ్ పెట్టు కున్నారు ఇక క్లీనింగ్ అయినాక స్టార్ట్ చేస్తారు ఇక
మ్ అదే అండి క్లీనింగ్ అనగా స్టార్ట్ చేస్తారు కానీ ఎండలు ఈ మొత్తం ఎన్ని వాతావరణం ఎని ఎన్ని రకాలుగా ఉంటదండి అంటే సంవత్సరానికి ఎండాకాలం వానకాలం దానికి కూడా కొంచం అవగాహన ఉందా మీకు
ఆ ఎండకాలం అంటే ఇక యండలు కొడతె మనము కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి బాగా ఎక్కువ ఎండ పూటయితే బయట వెళద్దని కూడా మనకి తెలుసుకదా అదే వర్ష కాలము వానలు పడుతూ ఉంటాయి మనకి వర్షాల అంటే ఫస్ట్ మే నెలలో వడగాళ్లు లెక్క వస్తా అంటాయి
ఆహా మే నెలలో వడగాళ్లు వత్తయి ఫస్ట్
ఆ వడగాళ్ళ వస్తయి రాళ్ళ వాన పడతది కదా ఐస్ క్యూబ్స్ పడుతూ ఉంటాయి. ఫస్ట్ అలానే స్టార్ట్ అవుతుది మనకి వాన
అవున అండి
ఆ ఇగ వర్షాకాలము అది కూడా నడుస్తుంటది జూన్ జులై ఆగస్ట్ అంతా వర్షాలతోనే నడుస్తాంటది మనకు అప్పుడిగ రెయిన్ కోట్ అని చలి వచేసి విపరీతంగా ఇప్పుడు ఎండలు ఎంత కొడతయో చలి అంత ఎక్కువుంటదండి వతావరణం అట్లే బ్యాలెన్సు అంటే ఇప్పుడు మనకి ఎండ తీవ్రత ఎంత ఎక్కువగుంటదో అంతే ఎక్కువ డిగ్రీల చలి కూడా అట్లనే ఉంటదండి. అంటే న్ నాకు తెలిసింది కాదు గనీ మన వెనకట అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటరు ఎండ ఎంత ఎక్కువ పడితే
అంటే ఎంత ఎంతయితే ఎంతయి ఎండ కుడుతదో అంత మనకు చలి ఉంటంద అని చెప్పి
ఆ
కనీ వాతావరణం తీవ్రత ఘోరంగా ఉన్నదండి ఇంకా ఇది మార్చి ఇప్పుడే ఇంత ఎండ ఉన్నదంటే ఇప్పుడు రాను రాను ఇంకెంత ఎండ ఉంటయో అండి
బ్లాంక్
ఉ ఇప్పుడూ ఇప్పు ఇప్పుడు ఇప్పుడు చూడండి రోజ్ రోజు ఇప్పుడు రోజువారి ఇబ్బందులు ఎంతయితున్నాయి. ఇప్పుడు గ్యాస్ రాదాట ఇప్పుడు
అవునంట గ్యాస్ట అక్కడ గుద్దాలని హ తెలిసింది నేను గూడ గ్యాస్ బుక్ చేసి పది రోజులు అవుతుంది. గ్యాస్ రావట్లేదు.
ఆ
ఆ ఆ మరి ఎందుకనింటే అక్కడ ఏదోసం గొడవలు అవుతున్నాయి గ్యాస్ ఆగి ఆగిపోయింద ఆ అర్ధం అవుతుంది. ఆగింది అక్కడ అని చెప్తున్నరు. బెంగళూరుల అక్కడ ఇక్కడ చాన ఇబ్బంది అవుతు హోటల్స్ అని క్లోజ్ అండ్ మళ్ళ హాస్టలల్ల కుడా టిఫిన్స్ అనేది పెట్టము అని చెప్పి పిల్లలకు చెప్పేసారంట.
ఆ టఫిన్స్ పెట్టారాట్నా ఇగా
ట్టరంట ఎందుకంటే గ్యాస్ అనేది లేదు ఓన్లీ పిల్లలకు లంచ్ మాత్రమే పెడతాము టిఫన్స్ం ఇది వరకి పిల్లలకు డైలీ ఇడ్లా, దోశా, బోండా ఇట్లా చేస్తరు గదా హాస్టల్ పిల్లలకి. అట్ల ఏమో ఆ అట్ అట్ల ఏమి చేయరంట. ఓన్లీ రైస్ ఒక కర్రీ మాత్రమే పెడతామని హాస్టల్ వాళ్ళు గూడ చెప్తున్నరంట. ఈ గ్యాస్ వల్ల అట్ల ఇట్ల ఇబ్బంది అవుతుంది.
ఇప్పుడు గ్యాస్ గ్యాస్ కానీ గ్యాస్తోని చూడండి. యాలానే పెట్రోల్ కూడా చానా ఇబ్బంది అవుతుననం ఇంక ఇప్పుడయితే ఇంక పెట్రోల్ది స్టార్ట్ కాలేదు. కాని గ్యాస్ అయితే చానా ఇబ్బం
చానా బద పెట్రోల్ అంటే పెరిగినా కూడా కొంచెం అటో ఇటో జ నాలు నడిశింగని గ్యాస్ ఆఫ్ జేసారు
గ్యాస్ ఆపేశారు ఇప్పుడు బెంగళూరు వట్టి సిటీలలో హైప్ హైదరాబాద్ వంటి సిటీలలో ఇక్కడ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఏంటిది అంటే డొమెస్టిక్ గ్యాస్ అనేది అంటె బిజినెస్ పరంగా ఇచ్చే గ్యాస్ అనేది వాళ్ళు స్టాప్ చేశారండి. అందుకు అందుకు ఏమింది అంటే ఇప్పుడు మన హోటల్స్ లో గూడా ఇప్పుడు చానా చానా మట్టుకు చేస్తలేరు. ఎంటితో కనీ వాళ్ళు రన్ కావాలంటే వాళ్ళకి ఇబ్బంది అండి. ఇప్పుడు గ్యాస్ లేకుం అంటే వాళ్ళు ఎటినుంచి అయినా రెంట్స్ ఎలా కట్టాలా, వాళ్ళ పరిస్థితులు ఉంటాయి కదండి. వాళ్ళయి వాళ్ళకు
అవును ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అవే గొడవలు అవుతున్నాయి. మరి మనకి ఏమైద్దో తెలీదు గ్యాస్ అస్ వస్తద్ రా ఆన్నె అక్కన్నె ఆగిపోతది అనేది కూడా తెలవదు.
తెలివదు గదే ఇబ్ ఇబ్బందే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అంతటా కూడా ఇదే సమస్య ఉన్నది మరి గ్యాస్ ఎలా స అది ఏంటిది ఆ ఎవరిస్తారు. అని చానా ఇబ్బందిగున్నదండి. చానా అంటే చానా ఇబ్బంది అందరికి అలానే ఉన్నద అండి.
అవును అవునండి ఆళ్ళందరికి అలానే ఉంది ఇప్పుడు
మరి మన పాత రోజులె వొస్తాయ్ కావొచ్చు అండి వంట చేసుకోడానికి కటాయిలో పోయిలు చుట్టు ఆహ్ చుట్టూ పోయిలు కానీ ఎంతయినా మనం ఇంతాగానం గ్యాస్ కి ఎలక్ట్రిక్ వస్తువులక్
గ్యాస్ కి ఎలక్ట్రిక్‌ వస్తువులకి పొడవాటి కదా అహ్ ఇప్పుడు కట్టెల పొయ్యి మీద శ్రమ జేసి చెయాలంటే ఇబ్బంది గదండి
అదే అంటున్న మన ఉరుకుల పరుగుల జీవితాలకు సరిపోదు
హ్మ సరిపోదు ఉరుకుల పరుగుల శివితాలకు సరిపోదు అది ఒక్కటి ఉన్నది ఇప్పుడు మనం మొ-మొ-మొదలంటే ఎలా ఉండే మొ-మొదలంటే ఒక పది నిమిషాల్లో వంట పూర్తి చేయాలంటే గ్యాసే సులువ్ బము ఇప్పుడుకి ఇ-ఇప్పుడు గ్యాస్ రావడమే ఇప్పుడు కష్టంగా ఉన్నది
అవునవును
గ్యాస్ రావడం ఇప్పుడు కష్టంగా ఉన్నది గ్యాస్ ఎప్పుడు వస్తదా గ్యాస్ ఎప్పుడు వస్తదా మేమ్ హోటల్ ఎప్పుడు తెరుద్దామా అని చానా మన్‌
చానా మంది హోటల్స్ వాళ్ళే చూస్తున్నారు చాలా మంది జీవనోపాధి పోయింది కదండి ఇప్పుడు బా హోమ్ ఫుడ్ అని కూడా చాలా మంది వండి డెలివరీస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి గూడా ఇబ్బందే
ఇబ్బందే ఇప్పుడు హోటల్స్ లేందీ ఇప్పుడు హోటల్స్ లేందీ వాళ్ళ వాళ్ళకి ఎక్కనుంచి వస్తాయి అండి రావు కదండి
అవునవును
హోటల్స్ లేంది వాళ్ళకి రావు కదా వాళ్ళి వాళ్ళిబ్బంది వాళ్ళది ఉమ్ వాళ్ళి ఇబ్బంది వాళ్ళది వాళ్ళు ఎలా చేస్తారో ఏంటిదో వాళ్ళ జీవి జీవనమే ట్లనో ఎంటిదో వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు బాగుండయి కదండి ఇప్పుడు చూడండి గ్యాస్ గ్యాస్ గ్యాస్ రాకుంటే ఇప్పు ఇప్పుడు ఇప్పు ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ రాకుంటే వాళ్ళు అండలేరు వాడు అండ్ వాళ్ వాళ్ళు అండని పక్షంలా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు గడిచిన కాలంలో ఏంటిదంటే ఆంత సులభంగా నేర్చుకున్నారు గదా అండి ఇప్పుడు ఇంటికాడ మనము ఒక పది నిమిషాలు సమయం కెటాయించీ తీసుకపోయే దానికంటే హోటల్ నుంచెళ్ళి పెడితే
తినేస్తే టైం అయిపోతుంది కదా అన్నట్టూ టైం చూసుకున్నం
టైమ్ చసుకున్నాం కానీ ఇప్పుడు ఏమైతాంది ఇప్పుడు గ్యాస్ అనేది మనకు స్టాక్‌ ఇప్పుడు రాన్ ట్రానిప్పుడు కొన్ని చోట్ల టిఫిన్స్ రేట్లు కూడా పెరుగుతాయండి
అవునండి టిఫిన్ రెట్స్ బాగా పెరుగుతాయి మళ్ళోకటి ఇప్పుడు మన టిఫ్ ఫిన్స్ వెళ్లి చేయాలన్నా గూడా వాళ్ళ దగ్గర గ్యాస్ ఎక్కడుందండి వాళ్ళ అదే ఆల్రెడీ కొన్ని టిఫిన్స్ అవన్నీ క్లోజ్ అవుతున్నాయి ఇప్పుడు చిన్న చిన్న చిన్నయి యే టయ్ వాళ్ళ దగ్గర ఒకటి రెండుంటాయి ఇప్పుడు వాళ్ళు మనకి బ్లాక్ లో దొరికేటి గ్యాస్ ఇప్పు అది గాదు మనం డైరెక్ట్ కొనుక్కుందామన్న గ్యాస్ దొరకట్లేదాయే వాళ్ళు ఎలా నడుపుతారు
నేను ఉదయం వెళ్ళినా అయితే ఇక్కడ మాది మన ఆ గ్యాసూ కేంద్రం దగ్గరికి ఎల్ వెల్తే ఏమైందన్‌ టే అక్కడ చానా మంది అండి బార్లు తీరారు మంది అక్కడ.
హ్మ్
బార్లు, తీరలు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు వాళ్లా ఆగచాట్లు ఘోరంగా ఉన్నాయండి వాళ్ళు చూస్తు చున్నరు ఒక్క రిసీప్ట్ అన్నా మాకు దొరుకుతాదా మాది ఒక్క గ్యాస్ అన్నా బుక్ అయితదా అని చెప్పి
అవునండి
ఇప్పుడు వాళ్ళకు బుక్కు కాండి వాళ్ళ పరిస్థితులు ఎలా వాళ్ళ జీవనం ఎలా వాళ్ళు రూంలు కట్టేది ఎలా వాళ్ళు వాళ్ళు జీవించడం ఎట్లా ఈ యుద్ధంతోని ఈ యుద్ధంతోని విదేశాలే వారే కాదండి మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము
అవును.
ఇప్పుడు రోజుకు మనం, మన ఇక్కడి నుంచెళ్ళి అక్కడికి రోజు లక్ష కొడుగులు వెళ్ళే ఆట అండి.
ఆ అవునంట ఇవి ఇప్పుడు ఎక్స్ ఓ
ఇప్పుడు అయినాయి ఇప్పుడు ఎగ్స్ తక్వ రేట్ అయింది, ఇప్పుడు ఎగ్స్ ఇక్కడ తక్వ రేట్. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ రేట్స్ ఇప్పుడు దిగినయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడికి పోలేని పక్ష్మలు ఇప్పుడు దించి, ఇచ్చను గాండి. ఇప్పుడు ఉమ్ అప్పుడు గ్యాస్, కాకుండా వాళ్ళ అప్పేలు రోజుకు లక్ష రో రో, ఒక రోజుకు కోటి కోటి గడుగుల్లో లక్ష కోటి కోటి లక్ష కాదు కోటి,
ఆ
ఒక్క రోజుకు కోటి గొడుగుళ్లు వెళ్తుండేనట ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కూడా కూరగాయలు ఎక్కడ పండిస్తారండి. అంతా మన ఇక్కడ నుంచి వెళ్లేపో
అంది ఇక్కడ నుంచే
వా ఇప్పుడు వాళ్ళకు వాళవి అన్ని అటు, ఇటు ఎగుమతులు దిగుమతులు అన్ని అప్పట్లక నడుస్తేనే మన జీవనాధారం, జీవనాధారం ఉంటది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకైనా వారికైనా కావాల్సింది ఏంటిదండి మనకు జీవనం, తాగాలంటే కంపల్సరీ మనకు, కూరగాయలు వ్యవసాయం పాడి పంట అన్ని ఉ అనే కదండి మనం ఎన్ని ఏం చేసినా కూడా తిండికయితే. ఇప్పుడు లేని మనం కూరగాయ లేని ఈ తినలేం గదాం అండి ఇప్పుడు తిండి కావాలంటే గ్యాస్ అయినా కావాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు గ్యాస్ అనేది ఎప్పడ అస్తదో చెప్ చెప్పలేము అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మన ఉద్దేశం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ ఎప్పుడు ఎప్పుడ అయిపోతాది అని భయం
ఇప్పుడు నాద అదే పరిస్థితి గ్యాస్ ఎప్పుడైపోతదో తెలీయదు గ్యాస్ బుక్ చేసి పది రోజులు అవుతాంది. అడుగినా కూడా వాళ్ళు రాలేదు రాదని చెప్తున్నారు.
మరి రాద అని చెప్తున్నారు ఇప్పుడు గ్యాస్ ఎప్పుడ ఐతే అయితదా అని బాధల నడుస్తు స్తుంది ఫస్ట్ ఫస్ట్ మా వాళ్ళు కూడా ఫస్ట్ ఇంట్లో గ్యాస్ పొయ్యి మీనా నీళ్ళు వేడి చేస్తుండే, ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు అవి మానేసారు ఎందుకు ఎకంటే గ్యాస్ లేదు ఇప్పుడు గ్యాస్ లేంది మనం వామ్మో నీళ్లు వేడి చేయడమా లేకపోతే వంటలు చేయడం ఒకటి పూటే వంట చేస్తున్నారు. ఇప్పుడు అదే, నింతరం అవుతున్నది.
అవును.
కొన్ని రోజులు చూసుకోవాలి కదాండి అన్ని మనము
అవును చూడ్సుకోవాలే
పధలు వచ్చినప్పుడు మనం కొంచెం చూసుకుంటేనే ఇవన్నీ మళ్ళ తొలగిపోరాయి మళ్ళ
అంతే కదా మళ్ళీ ఎప్పటి లాకా మళ్ళీ మారుతూ ఉంటాయి. కొన్ని రోజు అడ్జస్ట్ అవ్వాలిగ
అవ్వ సరే అండి మీతో నా మాట్లాడి నాకు చాలా సంతోషంగా అనిపి,
ఓకే అండి ధన్యవాదాలు.